చెప్పండి
ఓకే అండి మీకు టాస్కుల గురించి మాట్లాడదాం మీకు నచ్చిన టాస్క్ ఏదైనా ఉంటే చెప్పండి ఏం టాస్క్ అయితే చేస్తారు
రోజువారి పనులు
ఓకే వెరీ గుడ్ రోజు వాళ్ళు పనుల గురించి మాట్లాడుకుందాం అయితే మీర రూ మీ ఒక రోజు వారి పనులు డైలీ యాక్టివిటీస్ ఏమేమి చేస్తారు ఏంటిది ఒకసారి చెప్పండి
ఏమున్నదండి పోదునే లేస్తాము ఆ మార్నింగు సి క్సు సిక్స్ థర్టీకిి లేస్తామండి పిల్లలు ఉన్నారు కదా మార్నింగే లేవాలి ఇగ లేసి ఇంట్లో పని అంటే వాకిలు ఉడవడము ఆ పిల్లలకు వంట చేయడము డ్రెస్ చేసి ఫ్రెషప్ అయితము పేష పై నం త పిల్లలు జిన్నోలే కదండి ఇంక వాళ్ళను లేపి బాగా మారం చేస్తారండి కోపం ఎక్కువ చిన్నగా ఏవి శవద్ శవదికి స్టార్ట్ చేస్తే రెడీ అవ్వడానికి మాములుగ కాదిగసలు
ఊ ఓకే ఇంకా
ఓయో వంట చేసి రడి చేసి పిల్లల్ని ఎక్కించినమంటే ఇక మా పనులు స్టార్ట్ అయి
ఉ
ఇపుడు ఇంట్లో ఇగ అన్నీ పనులు చేసుకోవాలి లేడీస్ కి ఎన్ని ప్రాబ్లమ్స్ అండి ఇంటి ఏ టోల్లనరిని పంపించినంక ఇక మా పనులు మాములగుండదు ఇగ వా బట్టలు ఉతుకోవడం మో ఇంట్లో చె ఇల్లు శుభ్రం చేసుకోవడము ఎ పిల్లలన్నీ ఆడిడ బొమ్మలన్నీ ఇసిరెస్తారు అన్ని సదిరి పెట్టుకోవాలి
ఓకే ఓకే అంటే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే మీరు అ అ హౌస్ వైఫ లేకపోతే బయటికి ఎళ్తరా
బయటి కెళ్తము హౌస్ వైఫ్ ఏం కాదని ఆ నార్మల్గా ప్రైవేట్గానే చేస్తాము ఆ ఇగ ఏముంది ఆ ప్రైవేట్ గనే
మీరు వ్యాయామం లాంటివి యోగా లాంటివి అటువంటి ఏమనా చేస్తరా
యోగా లాంటివి ఏం చేయమండి ఏడాని మాకు పిల్లల తోట సరిపోతది ఇగ ఓ యోగా కూడా చేస్తామా అదే పెద్ద ఆక్టివిటీ
ఓకే ఓకే రైట్ మరి ఇప్పుడు మరి మీరు రోజ్ రోజు వారి జీవితంలో రోజు చేసే పనులలో వంటలు చేస్తారా ఇంట్లో
ఆ వంటలు చేస్తాం కదా వంటలు చేయకపోతే ఎలా నాన్ వెజు, వెజు ఇగ అప్పుడప్పుడు స్పెషల్ ఏదో ఒక ఐటెం చేస్తనే ఉంటాం పిల్లలు ఏది అడుగుతే అది చేసిపెట్ ట్టాలండి
ఓకే మీకు వంటలల్లో నచ్చిన వంట గురించి చెప్పు ఏ ఏ వంట అయితే మీకు నచ్చిందండి
బిర్యానీ బిర్యానీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు సండే వచ్చిందంటే నాన్ వెజ్ తీసుకురావడం బి బిర్యానీ చేయడం ఎందుకంటే ఇప్పుడు మనం బయట హోటల్లో తిన్నా అది అంతాయిస్ ష్టంగా ఉండదు మళ్ళీ అందులో ఒకటి బయటి ఫుడ్ కదా అని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా
ఓకే రైట్ మీరే చె చేస్తారా ఓకే స్వీట్స్ ఏమన్నా చేస్తారా
స్వీట్స్ స్వీట్స్ అంటే అంతగా రావండి
ఓకే బిర్యానీ అయితే మీరు పర్ఫెక్ట్ బిర్యానీ అయితే మంచిగా చేయగలుగుతారు ఓకే మరి బిర్యానీ చేసే ప్రాసెస్ పద్ధతి మాకు ఏమైనా వివరించగలుగుతారా
ఆ చెప్తా అంటే నేను చేసే పద్ధతి అయితే చెప్తానండి బాగానేం లేదు ఆ ఏమ్ ఉందండి హ్మ్ పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకొని తీస్ కోసం అందులోకి పెర్ రుగు ధనియపొడి గరం మసాలా ఉప్పు కారం తము
ఉహు
అవి మంచిగా ఆయిల్ వేపాలండి అంటే గోల్డ్ కలర్ లో వచ్చే వరకు మంచిగా ఎపి ఈ ఐటెమ్స్ అన్ని పక్కకు పెట్ కొని ఇగ చికెన్ ఏసి ఒక మన మనం ఎందులో అయితే కు వండుకుంటామో ఆ గిన్నెలో ఏసి మంచిగా మసాలాలన్నీ కలపాల ధనియాల పొడి ఎక్కువ ఉండాలండి ఎందుకంటే
హ్మ్
మంచి చిక్కగా ఉంటది కదా ధానియాల పొడిగ ఈ మసాలాలన్ని ఏ అన్ మంచిగా మిక్స్ చేయాలి చేసినాం కా ఆ మసాలాలన్నీ చికెన్ కి పట్టేస్తాయి కదా, తర్వాత పెరుగు పోయాలి పెరుగు మాత్రం కంపల్సరీ. ఆ పెరుగు మంచిగా కలిపినంక కొంచెం లేమన్ ఉం ఆ నిమ్మకాయలు ఉంటాయి కదండి. ఆ నిమ్మకాయలు కూడా కొంచెం పిండి మనం మోయ్ ఇంతకు ముందు ఎంపున ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ కూడా అందులోనే వేసి మిక్స్ చేయాలి ఎందుకంటే అది మంచి ఫ్లేవర్ ఇస్ ఉంటదనట్టు ఆ అట్లా కలుపుకొని ఒక్ ఒక గంట సేపు నానబెట్టాలి. లేదు అంటే అర్ధగంట ఇగ మన టైమింగ్ ని బట్టి అర్ధ గంటైనా గన్ టైనా నాల్గేస్ నంక బాస్మతి మనం ఆ మనం బాస్మతి రైస్ కడిగి పక్కకు పెట్టుకోవాలి. అంటే మనం చికెన్ అయితే ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో, దానికి ఈక్వల్ గా అయినా సరే ఎక్కువైనా సరే కడిగి పక్కా తీసుకోవాలి కడిగి పక్కకు పెట్ ట్టాల ఇగ తర్వాత సేమ్ బగారా మనం ఎట్లా చేస్తామో, అదే ప్రాసెస్ లో రైస్ ని కుక్ చేయాలి నైన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ పోయినాక టెన్ పర్సెంట్ లో మనము ఇగ కుక్ అయితది కదా అంటే అయిపోద్ది అన్నం అనంగా ఆ రైస్ ని తీసుకొచ్చి మనం ఇంత ముందు కలిపి పెట్టిన చికెన్ ఉంటది కదా అందులోకి ఆ మొత్తం వేయాలి వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి ఇగా సిమ్ము పెట్టాలి కు అదే నా
ఓకే ఓకే ఓకే మేడం ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు
చెప్పండి.
ఇప్పుడు మీరు అంటే గేమ్స్ ఏమనా ఆడతారా? యాక్టివిటీస్ అనగా రోజువార పనుల గేమ్స్ అనా ఆడతారా ఇండోర్ గేమ్స్ కావచ్చు అవుట్డోర్ గేమ్స్ అంటే ఇండోర్ గేమ్స్ అంటే లో. ఆడాడి అఔట్డోర్ గేమ్స్ అంటే బయట ఆడడి ఏ గేమ్స్ ఏవనా ఆడతారా?
క క బర్ ఆ క్యారం బోర్డ్ అయితే కా పిల్